ఏంట అంతాత్రంగా ఫోన్ చేసావ్ ఏం చేస్తున్నానవ్
ఏం లేదు ఊరికేలా కూర్చున్నా ఏం చేస్తున్నా నువ్వు ఇంట్లో పనులన్నీ అయిపోయా మరి
అప్పుడ అయిపోయాయి ఈరోజు చాలా ఖాళీగా ఉన్నా అరే మొన్న మనం అనుకున్నాం కదా పెళ్ళి కాకముంద ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలని దాని గురించి ఆలోచిస్తున్నా
అవును నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నా ఇద్దరం వేరు వేరు ఊర్లో ఉన్నాం ఒకే రకమైన వ్యాపారం మొదలు పెడితే బాగుంటుంది కదా సరుకు ఎక్కువ దొరుకుతుంది అమ్మకాలు కూడా బాగా జరుగుతాయి
సరే కానీ ఏం బిజినెస్ మన పల్లెటూరు వాతావరణానికి ఆడవాళ్ళకి పంకొచ్చది ఏముంది చెప్పు
నా దగ్గర ఒక రెండు మూడు ఆలోచనలు ఉన్నాయి చెప్ప
మీ వాయిస్ రీసౌండ్ వస్తుంది
ఇప్పుడు
చెప్పు ఏం ఐడియాలు ఉన్నాయి
మసాలా పిండి తయారీ అంటే ఇంట్లోనే స్వచ్ఛమైన కరం పసుపు మసాలాలు ఇలాంటివి చేసి సి పక్ చేసి అమ్మడం లేదంటే పిండి వంటలు సాయంత్రం వేళలో మురుకులు చిట్ సు రవ్వ లడ్డూ లాంటివి లేదు అంటే టైలరింగ్ బ్లౌజులు కుట్టడం ఇలాంటివి చిన్న పిల్లల
మసాలా పోడలా అల చాలా బాగుంది అనిపిస్తుంది ఊర్లో అందరు పెళ్లిళ్లకు పండుగలకు ఉంటారు కానీ దానికి శ్రమ ఎక్కువ మెషిన్ కొనాలికదా
అదే మిషన్ కొంటే లాభం మనం పెద్ద మిషన్ కాకపోయినా ఒక చిన్న తీసుకు ఇప్పుడు యూట్యూబ్ లో చూసి చాలా మంది ఇంట్లోనే చాలా డబ్బులు సంపాదిస్తున్నారు తెలుసా
ఆ వీడియోలో నేను చూసాను సరే మసాలా పొడ్లు అనుకుంటే నువ్వు ఒక కారం పసుపు పట్టు ధన్యాల పొడి సాంబార్ పొడి పడతాని ఇద్దర మార్చుకుదాం సరేనా
సో ప్యాకింగ్ చాలా ముఖ్యం కదా కవర్ల మీద మనం ఒక చిన్న లోగో లాంటివి ఎవనా పెడదామా
స్వచ్ఛమైన గ్రామణ రోజులు అని పెడదామా నాకు తెలిసి ఒక్క పది ఒక పదిహేను వేలు ఉంటా చాలు మొదట కొంచెంమేద్దాం లాభాలు వస్తే ఎక్కువ చేదాం
ఆ నా దగ్గర కొంచెం పొదుపు చేసిన డబ్బు ఉంది నువ్వు సరుకులు కొనుక్కుంటు టే నేను ప్యాకింగ్ కవర్లు అలాంటివన్నీ తీసుకొస్తాను చిన్న మెషిన్ అలాంటివి
పనులని వేసుకుంటూ వ్యాపారం చేయాలి మనకు పెళ్ళన తర్వాత కూడా ఇది కొనసాగించచ్చు అందుకే రెండో సంపాదించుకోవాలి
ఖచ్చితంగా ఊళ్లలో ఉండే మహిళలు కూడా మా నా దగ్గర దగ్గర వచ్చిన వస్తువులు దొరుకుతాయి నమ్మకం కలుగుతుంది కదా
సరే రేపు మది మార్కెట్ వెళ్ళి ధరలుగా అనుకుంటాను నువ్ మీ ఊర్లో ఎవర్ ఎవరికి మసాలా కావాలో కనుకో
ఆహ్ సరే నేను వాట్సాప్ గ్రూప్ లో ఇప్పుడు అందరికి. పేడతాను మా ఊరి ఆడవాళ్ళుకి.
ఆహ్ ఒక శుభవార్త మా నాన్నగారిని ఒప్పించేసాను. మొదట్లో కొంచెం నవ్వారు కాని నేను లెక్కలు. అందరికీ. సరే మీ ఇష్టంగాని ఇంటి పక్కల వాళ్ళతో మాట్లడకుండ చూసుకోండి అని అన్నాడు కానీ గంతే ఇంకా ఏమనలేదు ఇగ
అవునా ఇక్కడ కూడా అదే జరిగింది మా అన్నయ్య సాయం చేస్త అన్నారు సరే ఇప్పుడు అసలు విషయం కొద్దామా మనం వస్తువులు నాణ్యత ఎలా కాపాడుకోవాలి మరి.
అదే నేను ఆలోచిస్తున్నా మనం వాడే నూనె ఉప్పు కారం అన్ని బ్రాండెడ్వి కాకుండా. మన ఊళ్లో పండించినవి తీసుకుందాం అప్పుడే ఆ పల్లె రుచి వస్తుంది కానీ వాటిని నిల్వ ఉంచడానికి. ఒక పద్ధతి ఉండాలి కదా.
మన మనం ఒక చిన్న ఇన్వెంటర్ కొనుకుందాం. అంటే ఏ రోజున. సరుకులు ఎంత కొన్నాం ఎంత వాడాం అనేది డైరీలో రాసుకు అప్పుడే మనకి లాభం వచ్చిందని. కష్టం వచ్చిందా అండి.
కరెక్ట ఇంకో విషయం మన. వ వచ్చే లాభంలో కొంత భాగం పక్కన పెట్టి వచ్చేడాదికల్లో ఒక చిన్న డెలివరీ వ్యాన్ లాంటిది లేదా కనీసం. ఒక సెకండ్ హండ్ స్కూటీ అయినా కొనల ప్లాన్ చేద్దాం. మనమే స్వయంగా వెళ్ళి పక్కుర్లో దుకాణాలు సరుకులేయొచ్చు అప్పుడైతే.
మంచి ఆలోచన అయితే మనం కేవలం మసాలే కాకుండా. రాబోయే ఎండకాలంలో వడియాలు అప్పడాలు కూడా చేద్దాం. ఊర్లో ఖాళీగా ఉండే మరో ఇద్దరి ఈ ముగ్గురు అక్కచెల్లలకివి.
టైమ్గు దోస.
ఉంటుంది మనకు కూడా పని చాలా సులభంగా అయిపోతుంది గదా.
ఆహ్ దీనివల్ల మనది ఒక మహిళా సంఘం. ఎలాగో మారుతుంది గవర్నమెంట్ నుంచి వచ్చే లోన్లు. గురించి కూడా నేను ఇంక్వైరి చేస్తా మహిళ పారిశ్రామికవేత్తలకి తక్కువ వడ్డీ. కె రుణాళిస్తారని విన్నమమ్మే.
ఇది కూడా బాగుంది. కానీ మొదట మన నా దగ్గర ఉన్న డబ్బుతోనే మొదలు పెడదాం ఎవరి దగ్గర. దగ్గర అప్పు చేయొద్దు మనం తయారు చేసే ప్రతి ఒక్క ప్యాకెట్ మీద తయారి. ఏది ఎంత వరకు వాడొచ్చు అనేది కూడా ఖచ్చితంగా వేద్దాం అది చూసి జనాలకి. నమ్మకం పెరుగుతుంది.
నిజమే ప్యాకింగ్ మిషన్రేటు అనుకున్నాను సుమారు రెండు వేల రూపాయలలో మంచిది వస్తుంది. నేను అది ఆర్డర్ చేస్తాను నువ్వు ఒకసారి ఏంచేస్తావంటే పక్కూరి సంతకు పోయి మిరపకాయలు ధనియాలు. హోల్సేల్ ధరలు అనుకుంటావ.
ఆహ్ రేపే వెళ్తాను ఇంకో విషయం మన వ్యాపారం పెరిగే కొద్దీ మనం. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కూడా తీసుకోవాలి అప్పుడే మనం. పెద్ద సూపర్ మార్కెట్ లో కూడా సరుకులు పంపించొచ్చు.
అబ్బా నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నవు గాని. ఆహ్ నువ్వు అండగా ఉంటే మన పల్లె రుచుల బ్రాండ్ ఖచ్చితంగా హిట్ అవుతుంది.
అక్క విన్నావా మనం పంపిన ఆవకాయ పచ్చడి చాలా బాగుందంట. ఆహ్ పిన్ని ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది ఆళ్ళా అపార్ట్మెంట్ లో అందరు అడుగుతున్నారట వాళ్ళకి కూడా కావాలని.
అవునా చాలా సంతోషంగా ఉంది నేను కూడా ఇక్కడ మన ఊరి ఇప్పుడు. లో ఫోటోలు పెట్టాను కదా. మన పక్క వీధి ఆవిడ వచ్చి రెండు కిలోల కారం పొడి అడిగారు. కానీ అక్క ఆమె దగ్గర డిజిటల్ పేమెంట్స్. కాటమంటే అంటే బాగుంటది కదా. అందరు చిల్లర్లకి ఇబ్బంది పెడుతున్నరు అనిపిస్తుంది నాకైతే.
తీసుకుంటాను దాని వల్ల లెక్కలు కూడా మన క్లియర్ గా ఉంటాయి ఇంకో ఐడియా మనం మన సరుకులు అందంగా చూపిం చడానికి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇద్దామా ఇన్స్టాగ్రామ్ పేజ్ పెడదామా
ఇంస్టాగ్రామ్ అది మనకోచ్చా ఏం పెట్టాలందులో.
ఏం లేదు మనం రోజు సరుకులనేలా శుభ్రం చేస్తున్నాం ప్యాకింగేలా చేస్తున్నాం అని. చిన్న చిన్న రీల్స్ తీసి పెట్టడం పల్లెటూరి వాతావరణం. శుభ్రత చూస్తే చాలూ జనాలకి నమ్మ.
బాగుంది కని ఒక సస్ ఆర్డర్లు ఎక్కువైతే మనం ఇద్దరమే మేనేజ్ చేయగలమా రోజు దంచడం ప్యాక్ చేయడం అంటే ఒళ్ళు హోణం అయిపోది తది
అందుకే నేను మనా ఒక ప్లాన్ చేశాను మన ఊర్లో చదువుకొని కాళ్ళి ఉన్న అమ్మాయిలున్నారు కదా వాళ్ళని పాటి పాటైం చేయమని చెబ్దాం వాళ్ళ కి కొంచెం సంపాదనుంటుంది మనకు కూడా వర్క్ సులువ్గా అయిపోతుంది
మంచిడైతే మనం ఒక ఇ బుక్ నా చూసుకాలి ఇ ఒక రోజు ఒక వెల్త్ ఒక రోజు ఇంకోక రోజు ఇంక ఇంకొక రోచ్చుస్త మన బ్రాండంటే ఎప్పుడు ఒకే రుచుండాలి కదా మరి
నిజమే క్వాల్టీ విషయంలో అసలు తగ్గాకూ కూడదు సరే ఇప్పుడీ వారానికెం స్టాక్ కావాలో ఒక లిస్ట్ రాసుకో మనం వేరు వేరుగా కాకుండా ఇద్దరం కలిసి వెళ్ వెళ్లి హోల్సేల్ మార్కెట్లో తీసుకున్నాం ఒకే సారి సర్కుల్ తీసుకుంటే కొంచెం ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా తక్కువైతాయి కదా
సరే రేపు ఉదయం గాల లిస్ట్ రడీ చేస్తాం మనా ఊరు పెద్దాయన ఒక సలహా ఇచ్చారు మనం తయారు చేసే పొడ్లను ప్లాస్టిక్ కవర్లో కాకుండా పేపర్ బ్యాగ్ లేదా ఒక గాజ్సిసోలు పడితే రేట్ ఎక్కువ ఎక్కువనే జనమిష్ట పడ్తారంట పర్యావరణానికి కూడా మంచిదే కదా అది
ఔను ప్రీమియం లుక్ కూడా వస్తుంది కానీ గాజు సీసాలు పగలకుండా జాగ్రత్తగా ప్యాకింగ్ చేయాలి దాని గురించి కూడా రీచార్జ్ చేద్దాం సరే ఇవాళిటికి చాలా ప్లానింగ్ చేసాం రేపట్నుంచి గ్రౌండ్ వర్క్స్ మొదల్పేడదాం
మనం అన్ని అనుకుంటున్నాం కానీ అసలు ఈ బిజినెస్ మొదల్పెట్టడానికి మన దగ్గర ఎంత డబ్బులు సర్పోతయా ఇంట్లో వాళ్ళని అడగకుండా మనమే సర్దుకోవాలి గదా
ఔను అదేమ నా దగ్గర నా సేవింగ్స్ ఉన్నాయి ఒక ఐదు వేలు నీ దగ్గరేంతు ఉన్నాయి మరి
నాదెగ్గర్నుండి ఒక నాలుగు వేలు ఉన్నాయి మొత్తం తొమ్మిది వేలువుతాయి ఈ డబ్బుతో మనం అసలు ఏం కోన్నాలి మరి
ముందుగా ఐతే ఒక చిన్న వెట్ మిషన్ కొందాం అదుంటేనే మన పని ఇంకా సులువుగా అయిపోతది తుంది కదా పస్ పసుపు కోసం కావల్సిన దినుసులు హోల్సేల్ దగ్గర తీసుకున్నాం
ఊ సరే మరి మనీ కొడు పాడవకుండా ఉండాలంటే ఏమైనా కల్పాల నాకు అట్లాంటి కెమికల్స్ వాడం ఇష్టం లేదు మనది నాచురల్గానే ఉండాలి
అసలు వద్దు మనం బా బాగా ఎండబెట్టి తేమ లేకుండా పొడి చేస్తే ఆరు నెల్ల వరకు అవే ఉంటాయి అదే చేద్దాం ఇంటి రుచి కదా కెమికల్స్ వాడితే అవి ప పేరిపోతుంది
కరక్టే మరి మన వ్యాపారం గురించి ఊల్లో అందర్కేట్లా తెలియాలి పేపర్లో అడ్వటైర్జ్మెంట్ ఇవ్వలేం కదా చానా ఖర్చవుతుంది ప్రదానికైతే
దానికేం పర్లేదు మన ఊరు రామాలయం దగ్గర బస్ స్టాండ్ దగ్గర ఒక చిన్న చిన్న పోస్టర్లు అంటిద్దాం ఇక మన ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్లో మెసేజ్ చేద్దాం వాళ్ళు ఆ ఒక పది మందికి చెప్తారు
ఎవరైనా ఒకవేళ మనల్ని చూసిన నవ్వితే పెళ్ళి కాకుండా ఈ వ్యాపారాలలేంటి అలా అంటే
అవన్నీ పటించుకోకులే మనం ఎవరిని అడగట్లేదు తన ఎవరి దగ్ ఎవరికి అన్య చేయట్లేదు కదా మన కళ్ళ మీద మనం నిలబడాలని అని అనుకుంటున్నా రేపు మనకి లాభం వచ్చాక మన కాల మీద మనమే నిల్చుంటాం అప్పుడు వాళ్ళే ఆశ్చర్యపోతారు
నువు చెప్తుంటే నాకు ధైర్యంగా ఉంది కానీ సరే మరి మనం ఎప్పుడు మార్కెట్ కి వెళ్ళి సర్కులు తెదాం ది వచ్చేఆదివారం వెళదామా
వద్దులే శనివారం వెళ్దాము అప్పుడే రద్దీ తక్కువగా ఉంటుంది నువ్వు ఇది ఇంకోసారి యూట్యూబ్ లో ప్యాకింగ్ గురించి చూడు మన ప్యాకెట్ చూడగానే కొనాలి అ అని అనిపించాలి
సరే నేను మంచి డిజైన్ వెతుకుతాను మనం ఈ ప్లాన్ చాలా సెక్రెట్ గా ఉంచుదాం సరుకులు వచ్చే వరకు ఎవరికి చెప్పదు అని అనుకుంటున్నా
ఆ ఓకే ఇంకా ముఖ్యమైన విషయం మనం వస్తువుల ధర ఎంత పెట్టాలి మరీ ఎక్కువ పెడితే ఎవరు కొనరు మరీ తక్కువ పెడితే మనకు లాభం కూడా రాదు క
అవును అదే నేను లెక్కలేస్తున్నా ఒక కిలో మిరపకాయలు ఎంత మనమే కొట్టి కూలి ఎంత బ్యాకింగ్ కట్స్ ఎంత ఇవన్నీ కలిపి దాని మీద ఒక ట్వంటీ పర్సెంట్ లాభం వేసుకుం ఉంటె సరిపోతుంది బయట మార్కెట్ ధరకంటే ఒక ఐదు రూపాయలు తక్కువ ఉంటాయని జనం మన దగ్గరకి వస్తారు ఒకసారి
కానీ మొదట్లో మనం లాభం కంటే నమ్మకం సంపాదించడం ముఖ్యం కదా అందుకే మనం చేసే మొదటి యాక్టుల్లీ మన చుట్టుపక్కల వాళ్ళకి చిన్ చిన్న చిన్న శాం పీల్స్ వాళ్ళకి ఇద్దాం వాళ్ళు వాడి చూసి బాగుందంటే ఇంకో పది మందికి చెప్తారు
మంచి ఐడియా అయితే మనం చేసే పొలను రుచి ఎప్పుడైనా ఒకేలా ఉండాలి అందుకని నేను ఒక చిన్న డైరీలో మనం ఏం వస్తువు ఎంత కొలత కల్పుతున్నాము అని రాసి పెడతాను దీనే సీక్రెట్ రెసిపీ అందం ఇది ఎ ఎవరికీ తెలియకూడదు
అవును మన బ్రాండ్ రహస్యం అదే కదా మరి మన దగ్గర ఉన్న స్టాక్ అయిపోతే ఎవరైనా అర్ధరాత్రి కావాలని అడిగితే అప్పుడు మనం ఏం చేద్దాం కొ కొంత సరుకుని సిద్ధంగా ఉంచుకోవాలి కదా
నిజమే మనం వరనికి ఒకేసారి మాత్రమే తయారు చేద్దాం ఆదివారం అంతా ప్యాకింగ్ కె కేటాయిద్దాం సో సోమవారం నుంచి అమ్మకాలు మొదలు పెట్టొచ్చు మరి మనకు వచ్చే డబుల్ని ఏం చేద్దాం ఒక చిన్న డబ్బా లొ వేస్ దాచుకుందామా
వద్దులే మనమిదరం కలిసి ఒక జాయింట్ అకౌంట్ తి ఓపెన్ చేద్దాం మనకు వచ్చే ప్రతి రు పాయి ఆ అకౌంట్ లోనే వేదాం అప్పుడు మన కర్చులు మన లెక్ క్కలు అవన్నీ చూసుకోవడానికి సులభంగా ఉంటుంది కదా
తెలివైన దానివే సరే ప్లాన్ అంతా పక్కగా ఉంది మరి ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు చెపుదాం అంత సిద్ధం అయ్యాకే కదా
ఆ అవును వచ్చే నెల ఒక మంచి రోజు చూసుకొని తెచ్చుకుందాం అప్పుడే వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా కాదల కాదనలేరు కదా ఎందుకంటే మనం ఆ ఎప్పటికె కొన్ని సంపాదించి ఉంటాం కదా ఆర్డర్లు చేసింటాం
సరే నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది మ నా సొంత వ్యాప్ పరం మన సొంత సంపాదన కలల ఉంది కదా
అవును నిజమే సరే మరి ఉంటాను
సరే మరి బాయ్
ఊ బాయ్